ఆ సిస్టర్ బాగున్నారా
యునామ్ బా మీరు
బాగున్నాం
మరి సమ్మర్ సమ్మర్ స్టార్ట్ అయింది కదా నువ్వు మార్నింగ్ ఈవినింగ్ స్నానం చేస్తావు ఓన్లీ ఈవినింగ్ అయిపోయినావు
ఇంటికి మార్నింగ్ ఈవినింగ్ ఏం లేదుస్టార్ ఈవినింగ్ టైమ్ లోనే ఇస్తాం మార్నింగ్ ఈవినింగ్ చేయ మార్నింగ్ వసేసరికి ఏ టైం అవుతుది
ఆ హా ఉమ్ సమ్మర్ల పాడు నేను ఇక ఆఫ్టర్నూన్ పెళ్ళి కాక ముందు ఎప్పుడువర బ్బ చేసినా కాని ఇప్పుడు పెళ్ళి అయనాక ఖచ్చితంగా పొద్దున్న స్నానం చేయాలి
ఆహా
ఉమ్ ఒక్కొక్కసారి అయ కాని ఈవనింగ్ టైమ్ లో తక్కువ
నే ఇది ఈవినింగ్ టైమ్ లోనే చేస్తా సిస్టర్ ఇంగ
న్ సమ్మర్ కాటన్ డ్రెస్సులు ఇట్టాారు నువ్ ఏమన్నా వియర్ చేస్తావా మామూలునా
మామూలుగానే ఇస్తాం ఆ అంటే ఇంకా అన్ని దకా చాలా డ్రెస్లు ఉంటాయి కదా కాటన్ అయినా మలర ఎన్ ఫబ్రక్ అయినా కానీ ఈ మధ్యలో బాగా ఫేమస్ అయితానై కాటన్ ఈ కాటన్ ఆ కాటన్ నని కాటన్గానే రకాల వత్తానై
ఇప్పుడు మీరు దసరాకి ఎట్లా రోజు బతుకమ్మ వేస్తారా తొమ్మిది రోజులు ఉంటది కదా ఆ లేదు చి ఆహా తొమ్మిది రోజులు డైలీ బతుకమ్మ వచ్చుకొ వెళ్లి ఆడుకస్త చరా రా
అంటే నేను వెళ్ళను సిస్టర్ వేరే చిన్న పిల్లల ఆ వెళ్తారు వెళ్తారు చిన్న పిల్లలు నేను చిన్న ఉన్నప్పుడు వెళ్ళిన కాగాని ఇప్పుడు వెళ్ళట్లేని ఇంకా లాస్ట్ డేకి వెళ్తాం ఫస్ట్ డే లాస్ట్ డే
మా ఊరి దగ్గర కూడా అంటే అమ్మ వాళ్ళకి లేదు ఓన్లీ చిన్న బతుకమ్మ నెక్స్ట్ సదులు మధ్యలో గ్యాపే అత్తమ్మ అత్తమ్మ వల దగ్గరల అయితే డైలీ ఉంటది మధ్యలో ఒకటి ఏడు సార్ ని వాంటా రాధు రోజు ఒక్కరోజు కాడను
ఉమ్ నా సిక్స్ సిక్ ఆరో రోజురోజు
ఉమ్ అంటే ఇక మా సైడ్ చిన్న బతుకమ్మ లాస్ట్ బతుకమ్మ రెండు రోజులు అసరికి మంచిగా బాగా గ్రాండ్గా రెడీ అయ్యే ఇస్తారన్నట్టు
అవును
చిన్న బతుకమ్మనేమో మామలుగారు టెంపుల్ పెట్టి ఆడుతారు
ఆ
పెద్ద బతుకమ్మ చరువు దగ్గర కి తీసుకెళ్తారు మీరు
మేము కూడా అంతే సిస్టర్ అంటే టెంపుల్ దగ్గరికి వెళ్ళి పెడతాం పె ఎ వెళ్లి పెట్టేసి ఆడి ఇంక అక్కడ పెట్టి వస్తాం
అంటే రోజు రోజు అక్ క్కనే వాడతారా టెంపుల్ దగ్గర నేనా
ఆ రోజు అట్లనే పెడతారు సిస్టర్ ఇంకా కొంతమంది అవైలబుల్ చెరువు దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళి చెరువుల ఏసి ఒత్తరు
మ్ ఏ మాసైడ్ డైలీ బతుకమ్మ అనే సరికి ఇక మాముూలు డ్రస్ లే ఎసుకొని వోతరు అప్పుడు డీజే కూడా పెట్టారు
అవును పెట్టారు
నా పెళ్లి ఇప్పుడు సిక్స్ ఇయర్స్ వరకు వస్తుంది నేను ఎప్పుడు పోలే ఈ ఇయర్ అంటే పోయిన ఇయరు బతుకమ్మ అడుకొడానికని వోతే సలు మందే లేరు
అవును లేరు అసలు ఎక్కువ పోవట్లేరు సిస్టర్
మూలుగా వచ్చినట్టే వచ్చిరు ఒక చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా టెన్త్ లోపు పిల్లలు
ఆ
ఆ వాళ్లే ఎక్కువ ఉన్నారు ఇలా ఆ మళ్ల డీజె కూడా ఇగ మళ్ల లాస్ట్ సద్దుల రోజే పెడతారట మామూలు అప్పుడు ఎవరు పెట్టారట లాస్ట్ రోజే ఇగ షాపింగ్ మరి ఏం తీసుకున్నావు సద్దులకి
లంగా వోని ఎక్కువైతే లంగ వోనీలు వేసుకుంటరు ఆ ఆఫ్ సారీస్ మీరు
ఏం ఏం సారీనే
అవును ఇంగ సారీనే ఆప్షన్ ఉండదు వేరేది
ఆ హాఫ్ సారీ కూడా వేసుకోవచ్చు కాని అది స్టార్టింగ్ లో వేసుకుంటే ఏం కాదు కొంచెం ఇట్లా సంవత్సరాలు దాంటినంక వేసుకుంటే ఉమ్ అందరు అదో టైప్ లో చూసు తరు ఇగ అది పిల్లలు లేకు ఆ పిల్లలు లే కుండా వేసుకుంటే అదో టైప్ కాని ఇప్పుడు పిల్లలు పుట్టినాంక ఏసుకుంటే మొత్తం ఇగ ఇక విలేజ్ వాళ్ళ మాటలు చెప్పుడు అవస
అదే అంటారు కదా ఆ నలుగురు నువ్వు కానీయ్
ఆ మీరు సత్తుపిండి ఎన్ని రకాలు చేసుకుంటారు దా
అ సత్తుపిండి అంటే చేసుడు అంటే ఎట్లా చేస్తారు
అంటే ఇప్పుడు బతుకమ్మ గడ్లు కాదు బతుకమ్మకు ఏం ప్యాకెట్ పట్కపోతారు
లడ్డూలు చెత్తారేమన్నా
ఆ హ మీర్ లడ్డూలు చేస్కొని తీసుకెళ్తారా
ఆ
బతుకమ్మ కాడికి మేము లేదు ఇప్పుడు పల్లీలు ఉంటాయా పల్లీలు చక్కర అవి రెండు మిక్సీ బట్టి తీసుకొ వెళ్లడం
అవును అవ్యి ఆ రెండుని ఇంకా కూడా తీసుకపోతారు కదా సిస్ట
ఇంకా ఆ బియ్యం పిండి ది కూడా తీసుకెళ్తారు గానీ మేము ఓన్లీ ఆ పల్లీల దగ్గర ఇంక టైప్ ప్స్ ఉంటాయట మివోలేమంది తెలుసా అని అడుగుతన
తెలుసు తెలుసురా అవయి తీసుకపోతరు ఇంకా పెసర్లు ఉంటాయిగా
ఆ
లను ఉడక వెట్టి చేసి వారితోటి చేసి
ఆ ఆ అది కూడా ఇన్నె గీ పెసర్లదిన్న రవ్వది లేదండి
ఉ పెసర్లయి బాగుంటయి సరింగా అన్నిటి కంటే ఉ బు
తరని విన్నా కనెప్
ఉ ఇంగ కొంత కొంత మందైతే ఫై టైప్స్ చేసుకొని తీసుకొని పోతరు
ఉహు ఇగ లాస్ట్ రోజు ఉ పసుపు కుంకుమ ఆ సత్తుపిండి
ఉహు పసుపుతో అది చేస్తరు గా బోనం గౌరమ్మను
ఆ గౌరమ్మను గాక మళ్ళీ వేరే ప్యాకెట్ల పసుపు కుంకుమ తీస్ కొను వోతర అక్కడ తులిసి చెట్టు పెడుతారు కదా అక్కడ వేయడాని పనీ
ఆ తులసి చెట్టు కాసిస్ తేరాది అది చెట్టు మీకు చెట్టు ఉంటది
అట్నే తులసి చెట్టు టైపే కనవడ్డది కని ఆహా ఏం చెట్టు రా ఏం ఆ ఆ ఏం నాకు నువు జెప్ ఇప్పవరకు కూడా తెల్వది ఎంపల్ చెట్టు అని అవునా
ఉ ఎంపలి చెట్టుని తెచ్చి ఆ చెర్ల నుంచి మట్టి తెచ్చి అక్కడ వేడుతరు
హ
మళ్ళీ చింత వ చింత వల్ కయలు కూడా తీసుకపోతారు
ఆ ఆహా మా సైడ్ లేదురా మా సైడ్ కోతులు బాగా చెట్ల మీదే ఉంచి తే అవి చిన్నగా ఉన్నప్పుడే మొత్తం తింటాయి జాంకాయలాయినా మైనా మామిడి కాయలు ఏమ్ బ కనీ మేము ఒకవేళ ఏమైన్నా సీజన్ తగ్గట్టు ఏమైన్నా ఫ్రూట్ తినాలంటే
ఉం అవునా మాకు అట్లా ఏమి ఉండది సిస్ అంటే ఇప్పడి వరకు అయితే ఏం లేవ్వు అట్లా
మాకిటు అ ఇట్ బాగా అమ్మ వాళ్ళకయితే అవ్వి ఇప్పుడు ఆళ్ళు ఇంటి దగ్గర అన్ని టమాటా చెట్లు వంకాయ చెట్లు అన్ని పెడతది మా మమ్మి ఇట్సైడు ఏమన్నా వస్తాం కోతులే
అవును వెజిటేబుల్స్ కూడా తింటాయి ఇక అవి
ఆ కాకరకాయలు గుడ తిన్ టై అంటే ఉం కాకరకాయాలు చిక్కుడుగాయలు అయినా దింటయి కోతులు
ఆహా ఈ పత్తికాయలు కూడా తింటాయి
ఆ అయిదు సైడ్ తప్ కాయలు కూడా తింటాయని మొత్తం పత్తేసుడే బంజేసి చి మా సార్ చిన్న సార్ చిన్న ఉన్నప్పుడు పోతే బాగా దనికి ఇక పత్తి ఏసుడు కూడా బంద్చేసిళ్లు ఓన్లీ ఇగ వరే
ఆహా ఇంకా వేరే ఏం లేవ్వు ఇంగా
అన్ని బంజేస్ ల్లు మొక్కజొన్న ఇట్లా అన్నీ బంద్ చేసిర్రు ఇగా
మరి గవర్నమెంట్ వాళ్ళకి చెప్పకపోయిళ్లు ఇట్లా ఎక్కువైతనాయి అని
ఆ చెప్పాలి ఇప్పుడు ఎట్లా ఊరికి పెద్ద సర్పంచ్ వాళ్ళ అందరూ మాట్లాడుకొని చెప్పాలే
ఆ అవును
మేము కూడా మా పెళ్లైన కొత్తలో కూడా అదే ప్రశ్న చేసిన అందరిని కూడా అడిగినా మిమల్ని ఊరుకొంటామా ఇగా అడిగితే చెప్పి చూసిల్లాట గాని గు ట్ట దగ్గర ఉన్నది కొంచెం ఇక్కడ పల్లెటూర్లో ఇ గుట్ట దగ్గర ఉన్నది కాబట్టి ఇక దానికి ఎవర ఏంది దానికి వేరే ఆప్షన్ లేదని వాళ్ళు కూడా సఫర్ అయితున్నారు ఇప్పుడు ఈ నాటిది కూడా ఇ మొలకలు ఇస్తారు కదా న కదా కొంచెం మరీ వరకు వదులుగాన్నన్నా వా మీద వడ్ల గింజలు మొలకెతిన అవి కూడా తింటాయి అంటే ఆ వాటికి కూడా కావాలి ఉండాలి
అరే
ఆ టేష మీద వరి వరి గోల్సులేన
ఆ గోల్సులే
ఆ వరిగొలుసు అత్యది చూడు అప్పుడు కూడా అవి కూడా తింటాయి అయ్యి కోతులు
మరి అన్నీ తింటే ఇంకా ఏ పంట ఏస్తారు మీరు అటు సైడ్ ఇంకా
ఇక వర్రీ అంటే ఖచ్చితంగా చేస్తారు రా ఇట్లా కోతులు వచ్చే టైం కు ఒక మనిషి అక్కడనే ఉంటారు
అవును ఎంతైనా కోతులు మధ్యలో మనుషులను కూడా భయపట్టిస్తాయి అసలు ఫోన్లో చూస్తుంటే
ఆ మరి ఒక్కొక్కక్క కోతి ఊరికేస్తారు కట్ట అట్ట లేకుండా వాటిని చ్చో అన్నా నీ మీదికి ఉరికేస్తాయి
అవును
సైడు బాగా కోతులు మరి మీరు దసరా మార్నింగ్ చేసుకుంటార ఈవెనింగ్ నా
ఈవనింగ్ గే సిస్టర్ ఈవినింగ్ గే
మాకు కూడా ఒక త్రీ ఇయర్స్ ఈవినింగే ఉండేయి మా పెళ్ళయినా కొత్తళ్ళ నుంచిలి తర్వాత ఈవనింగ్ ఆ ఈవినింగ్ అయితే బాగా తాగి కొట్టుకుంటారు జం చెట్టు కాడికి వచ్చి అని ఈ ఇయరే మార్నింగ్ పెట్టింది
అవునా కానీ మార్నింగ్ అయితే అంతేం ఉండదు ఈవినింగ్ టైమ్ లనే మంచిగ ఉంటది
ఆ ఇగ మార్నింగ్ పడితే ఆ రోజు పండుగా ఇంటి కాడ దేవున్ని గిట్ల మొక్కుకునే వాళ్ళు ఉంట వాళ్ళు ఉంటారు ఎవరి పనులు తీరనే తిరే తక్కువ మంది పోయొచ్చిళ్ళు
ఉమ్ అవునా
ఈవనింగ్ వరకు ఐతే ఆ అందరూ పనులు తీరుతాయి పోయి రావచ్చు మంచిగ ఉమ్ ఇగ నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తామో సుద్దం
ఆ సరే సిస్టర్